హాయ్
బాగున్నారా?
బాగున్నాం. మీరు?
బావున్నాను ఏం చేస్తున్నారు?
ఏం చేయలేదు ఊర్కే ఉన్నాను.
తిన్నారా టిఫిన్? నేను ఏం చేయట్లేదు.
మ్ తిన్నాను. మీరు?
తిన్న ఇందాకే తిన్నా. చపాతి తిన్న, మీరేం తిన్నరు?
మేము ఉగ్గాని తిన్నాము.
ఓకే
మ్ హు
ఏం మాట్లాడుదం ఈ రోజు మనం!
చెప్పాలి మీరే మీ యొక్కా చిన్నప్పటి జ్ఞాపకాల్ గురించి మీ యొక్క స్కూల్ గురించి చెప్పండి.
ఆ చిన్నప్పటి జ్ఞాపకలంటే నేను చాలా అల్లరి పిల్లనీ,
ఆ హాఁ
టే అన్నీ ఇంక గొడవలు పెట్టుకొని అదన్ని కొట్టి తిట్టి అలా అలా ఉంటుంటి అన్మాట ఫుల్ ఆటిట్యూడ్ ఈ ఓ అట్ల ఉంటుంటి అన్మాట అంటే అందరు నా మాట విన్
మీరు మీ యొక్క మెమరీస్ షేర్ చేసుకోండి మొత్తం.
ఆ ఓకే నాకు నా ఫ్రెండ్స్ ఉంటుండే, ఒక గ్యాంగ్ ఉంటుండే అన్మాట. ఇప్పుడు నేను మంచిగ చదువుకోవాలనంటే ఒక టూ మెంబర్స్ ఉంటుంట్రి. లేదు అల్లరి చేయాలనంటే ఇంకో టూ మెంబర్ స్ ఇంకేమైనా పార్టిస్పేట్ చేయాలి దేంట్లో గేమ్స్ లో అయినా, లేకపోతే సింగింగ్ అయినా, యాంకరింగ్ ఇంక డ్యాన్స్ ట్లా అంటే కొంతమంది ఉంటుండే అన్మాట. టేఁ గ్యాంగ్స్ గ్యాంగ్స్ ప్రతి ఒక్క దానికి ఒక కంఫర్ట్ జోన్ అన్మాట నాక్ కి అందరు నాతో ఫ్రెండ్లీ
అంటే ఏం చేస్తుండ్రి ఏం చేస్తుండ్రి ఎట్లా ఉంట్రి?
అదే చెప్తున్న కదా కొంచెం వెయిట్ చేస్తే చెప్తాను.
ఆ చెప్పండి మీరొక్కటే మాట్లాడుతున్నారు త మబ్బుల్నే మాట్లాడనిచ్చేకి
మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా నేను దాని ఆన్సర్ చెప్తున్నా అట్లయితే మీరే మాట్లాడండి ఫస్ట్ తర్వాత నేను మాట్లా
చెప్పండి చెప్పండి పర్లేదులేండి చెప్పండి
ఉంటుండే అనమాట కొంతమంది గర్ల్స్ బాయ్స్ అంటే నేను అందరితోను మంచిగా ఉంటుంటా అనమాట వాళ్ళు కూడా నన్ని బాగా ఇష్టపడుతుంట్రి నేనేం చెప్పిన వింటుంట్రి ఇది చెయ్యంటే ఇదే చేస్తుంట్రి నాకేమన్నా కోపం వస్తే నేను కొడు తుంటి నేను బాయ్స్సా గర్ల్స్ అట్లా అంటే స్కూల్ డేస్ మనకి జెండర్ అట్లా ఏమి ఉండదు కదా అంత బాగుంటుంటి అనమాట గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంతా కన్నా వెళ్ళేది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంతా కలిసి వెళ్తుంటిమి చదువుకునేది అలా అనమాట
ఉ
హా ఒకసారి వచ్చేసి నేను ఇట్లా మా ఊర్లో ఒక హాస్టల్ ఉంటుండే అనమాట ఈవినింగ్ వెళ్ళి జస్ట్ వచ్చేసేది అనమాట వెళ్తుంటే ఒక బాయ్స్ వచ్చేసి ఆటోలో వెళ్తూ నవ్వుకుంటూ వెళ్తున్నారనమాట నాకు కోపం వచ్చింది ఆటో ఆపి నేను అరిచా మీకు సెన్స్ ఉందా ఏం టి ఇలా ఎలా నవ్వుతారు మీరు అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా మీ ఇంటి సిస్టర్స్ ఉండారా ఎట్లా నవ్తారని చెప్పేసి అన్నా నెక్స్ట్ డే మార్నింగ్ నాక్ స్కూల్ ఉంటే మా స్కూల్ ఉంటది మా స్కూల్ కపోజిట్ లో ఇంటర్ కాలేజ్ ఉంటుండే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మాకు బ్రేక్ టైంలో వాడు ఎవరైతే నవ్వారో వాళ్ళతో ఉన్న ఒక అబ్బాయి కనిపించడ అనమాటా కాలేజ్ అబ్బాయి నేనింకా అప్పుడు ఎయిత్ స్ట స్టాండెడ్ ఉంటి వెళ్ళి డైరెక్ట్ గా ఇంక అరిచేసా ఫుల్ మీకు కొంచమైనా సిగ్గుందా ఎట్లా మాట్లాడతారు ఎట్లా నవ్వుతారు మీరు అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా మీరు ఆ చెల్లెల్లి అత్ని చెల్లెల అక్కలు ఉంటాయి కదాని నవ్వుతారు అనేసి అంటే ఆ అబ్బాయి ఆ లేదు లేదు సిస్టర్ లేదు సిస్టర్ సారీ సారీ అనీ చెప్పి నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఇంటర్ నేనింకా ఎయితు సెకంటే అంటే త్రీ ఇయర్స్ పెద్దవాళ్ళు అసలు అంత ధైర్యంగా వెళ్ళి నేను ఫుల్ చాల స్ట్రెంత్ ఉండే ఇంగా షాక్ శొంటి అంగడంటే చాలా మంది ఉంటారు కదా బ్రేక్ టైమ్ లో కాలేజ్ వాళ్ ఉండే ఇంగ మా స్కూల్ ఫ్రెండ్స్ మా జూనియర్స్ అందరు ఉన్నారు అట్లనే ఎల్లి ఇంగ చేసా అనమాట సెన్స్ ఉందా లేద ఆ అబ్బాయి ఫుల్ షివరింగ్ అయిపోయి లేదు సిస్టర్ లే సిస్ నేను కాదు వాళ్ళన్నారు నేను ప క్కన ఉన్నా అంటే ఇప్పుడు నువ్వు చేసే తప్పుని చేసే వాళ్ళ ఎంత తప్పున పక్కన ఎంకరేజ్ చేస్ అంతే తప్పు ఉంటుంది కదా అవును తప్పుచేయనప్పుడు ఎందుకు భయ పడాలండి ఇప్పుడు నా తప్పు లేదు నా పాటికీ నేను ఏదో వెళ్తున్నాను వాళ్ళు చూసి ఆగినవ్వడం వాళ్ళ తప్పు
మీరు చిన్న పిల్లవు కదా వాళ్ళు ఏమైనా చేస్తే
ఏం చేస్తారు అంత సీన్ లేదు అట్లా భయపడుకుంటా ఉంటే మనం ఎప్పుడు సర్వైవ్ అవ్వలేం మన తప్పులున్నంత వరకు మనం క్వశన్ చేసే హ హాక్కు మనకు ఉంటది మన మనకి మన నోరు ఉంది మనకి మనం అలా చేస్తూ మనం కూడా చేస్తాం మనం క్వశ్చన్ చేయాలి మన హక్కుల గురించి మనము ఫైట్ చేయకపోతే పక్కన వాళ్ళు వచ్చెం ఎవరు హెల్ప్ చేయ్యరు మనకి
యూ ఆర్ సో బ్రేవ్ గర్ల్ అండి యూ ఆర్ సో బ్రేవ్ గర్ల్ సో బ్రేవ్ గర్ల్ ఆ
ఇప్పుడు తప్పున్న తప్పులేకపోయినా ఒకరిని వేలత్తే చూపించే హక్కు ఎవరికి ఉండదే ఎవరి లైఫ్ వాలా ఇష్టం కదా ఇంకా అప్పటి నుంచి ఇంక అక్కడ షాప్ అంటి వాళ్ళయితే ఏంటి నీకు చాలా ధైర్యం ఉంది అసలు భయం లేదా నీకు ఇంతమంది ఉన్నారు అరిచేస్తున్నా పెద్దోడు నీకన్నా
గ దా మీరు అలా ధైర్యంగా మాట్లాడాలంటే చాలా మీరు గొప్ప వ్యక్తుల అండి మీరు మీకు చాలా ధైర్యం ఎక్కువ అండి
అవును ఉండాలి మరి ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనం ఫైట్ చేయాలి మనం ఇప్పుడు మనం స్కోప్ ఇచ్చావ నంటే వాళ్ళు నెస్ట్ టైమ్ రిపీట్ చేస్తారు ఇదే అలవాటు అయిపోతది వారికి ఒకసారి మనం కశ్నన్ చేస్ తే ఎందుకు చేస్తారు మరి స్టాప్ అయిపోతారు కదా అలా అన్నమాట ఉ అందుకే నాది అయిపోయింది ఇంకా మీరు మాట్లాడండి నేను అది నేను అది పూర్తి అయిపోయి నేను మీ మాట్
మా మా వండి ఇలా ఉండేవి కాదండి అంటే అసలు మేము ఎట్లాంటిమ్ అంటే మేము మా చిన్నప్పటి స్కూల్ చనా మా ఫ్రెండ్స్ తోనూ ఇట్లా జరిగిపోయిందండి మేము అంతా ఆ గేమ్స్ ఆడు కుంటాంటని మీ బాగా ఆ హైడన్సీ కు ఆడుకుంటాంటి మీ అంతా అట్లా జరిగిపోయిందండి అంటే ఫ్రెండ్స్ బాగా ఉంటాంట మీ గేమ్స్ ఆడేది గానీ అందరు కత్ కలిసికట్టుగా ఉంటంటే మీ ఉహు అలానే నేను మా అనంతపూర్ లో మా ఇంకో ఒక స్కూల్ కి వెళ్ళాను ఆ స్కూల్ కి చేంజ్ అయ్యాను ఆ స్కూల్ లో కొద్దిగా అంటే ఆ కొద్దిగా డిఫరెంట్. అక్కడ ప్లే గ్రౌండ్ ఉండేది కాదు. అదంతా కాదు మళ్ళీ ఈ నైన్త్, టెన్త్ వేరే స్కూల్ జాయిన్ అయిన అక్కడ బాగా గ్రౌండ్స్ గేమ్స్ బాగుంటుండే అలా అలా జరిగిపోయిందండి చిన్నప్పుడు
ఇది మాకు కూడా అలానే ఉంటుండేయండి అసలు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు గేమ్
అంటే నేను. నేను అమ్మాయిలు తో అసలు మాట్లాడేవాడిని కాదండి. అసలు నేను చాలా దూరం ఉంటుండే అసలు ఒక అమ్మాయి మాట్లాడిచ్చిన గాని అంటే మాట్లాడిఇత్ తెచ్చుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ అటు నుంచి అవునా అని చెప్పేసి ఒక ఒక మాట రెండు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాండి.
ఉ
ఉ
నేనైతే అలా ఏం కాదండి నేను అందరితో మంచిగా ఉంటుంటి.
ఉ అంటే. అంటే మాట్లాడేసి హర్ ఆంటీ మాట్లాడిస్తారు కానీ నేను అది అంతగా పెద్దగా టచ్ లో ఉండేవాని కాదు. మా మా గ్యాంగ్ అంతా ఒక అబ్బాయిల్ గ్యాంగ్ అంతా ఉండేది అట్లా మేమంతా మాట్లాడుకుంటా ఉంటాంటిమండి.
ఇప్పటు నేనైతే అలా ఏం కాదు ఇప్పుడు నేను చెప్పా కదా మా గ్యాంగ్ అంతా బాయ్స్ గర్ల్స్ ఉంటుండే గర్ల్స్ ఉండడంతో అంత మంచిగా ఉంటుంటి మనేసి మాకు అది జెండర్ అట్లా ఏంలేదు మా ఇప్పుడు మనకి బ్యాడ్ ఇంటెన్షన్స్
ఉ బ్యాడ్ ఇంటెన్షన్స్, గుడ్ ఇంటెన్షన్స్ అట్లా కాదన్ ఇయ్య అంటే చూసి చూసి అట్లా పే అంటే కొద్దిగా అమ్మాయిలకి దూరంగా ఉండాలా పెళ్ళి అయ్యేంత వరకు దూరంగా ఉండాలా ఇట్లా ఇట్లా ఏ ఇట్లా ఇట్లా అనేసి మేము ఇప్పుడు దూరంగా ఉంటాండిమి. అప్పుడు లవ్వు ఇవన్నీ చాలా ఉంటాండే కదా చిన్నప్పుడు ఇట్లా అనుకుంటారు. అనుకుంటారు అని చెప్పేసి ఆ అట్లా అనుకుంటారు ఇట్లా అనుకుంటారు వీళ్ళతో తిరిగితే ఇట్లా అనుకుంటారు అమ్మాయిలతో తిరిగితే అని చెప్పేసి
అది ఒక ఒకటండి ఇప్పుడు పక్కన వాళ్ళు ఏదో అనుకుంటు ఉంటావని చెప్పేసి మనల్ని మనం
ప పక్కన వాళ్ళు కాదండి ఇక్కడ ఎలా అన్ టే ఇక్కడ చాల డిఫరెంట్ వాళ్ళతో కట్టేస్తారు. అట్లా ఏవైనా చేసినా కాని ఇప్పుడు ఏదైనా మాట్లాడు
అదే అదే అర్థమైంది. అదే ఉ ఉ
మేము ఉంటాం అండి కాకపోతే ఎంత వరకు మాట్లాడాలో అంత వరకు ఏమన్నా అవసరమన్నా కూడా మా మాలో మేము చూసుకుంటాం కాబట్టి చూసుకుంటాండి వాళ్ళ జోలికి పోయేవాళ్ళం కాదు వాళ్ళు మాట్లాడిచ్చినా నేను మాట్లాడేవాన్నీ కాదు అసలు
హ్మ్ నాకైతే అలా ఏం లేదండి. అంత మంచి ఉంట
మా ఫ్రెండ్స్ ఉంట్రి ఆ పల్లవీను అని ఒక అమ్మాయి వీళ్ళంతా బాగా మాట్లాడిస్తాట్రి ఈ బుక్స్ వీళ్ళంతా బాగా తీసుకొని పోతా అండి నా దగ్గరా అన్ని వాళ్ళు చేస్తాండి. కాకపోతే నేను అంత పట్టించుకునేవాన్ని కాదండి. మాఇడ్లో మా అమ్మా మా అమ్మకి అడిగి తీసుకొని పోమని చెప్తాంటండి.
బట్ నాకైతే అలా ఏం లే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అందరూ కూర్చొని సార్ట్ అవుట్ చేసుకొని అన్ని అంటే ఇప్పుడు మంచి ఏది చెడు ఏది అట్లా హెల్ప్ చేసుకుంటూ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది కూడా టాక్సిక్ ఉండకూడదు అండి. మంచిగా ఉండాలి మన ముందు వెనక ఒకే లాగుంటేనే వాళ్ళే ట్రూ ఫ్రెండ్స్ అన్నమాట.
అలా ఎవరున్నారండి. ఎవరి స్వార్థం చూసుకునే రోజులు ఇవి
బట్ ఇప్పుడు అలా ఉన్నారు కానీ మనం చింనాగా ఉన్నప్పుడయితే మంచి ఉండేవాళ్ళం అలా ఏం ఉండేది కాదు ఇప్పుడు డేస్ చేంజ్ అయ్యకోద్ది
అప్పుడు చిన్నప్పుడు కాబట్టి అందరు కలిసిమెలిసి ఉండవాలి ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయినారు ఎవరి స్వార్థం స్వార్థం స్వార్థం చుసుకుంటున్నారు స్ల్ కలిసేది లేదు ఇట్లాంటివన్నీ ఏం ఉండవు అంత సంతోషం అంత హ్యాపీనెస్ ఏమి ఉండవు కదండి
అంటే అప్పుడంటే మనక ఏం పని అట్లా ఏమి ఉండ చిన్నప్పు ఇప్పుడు కాబట్టి ఆటలు పాటలు ఇదే ఇదే అయిపోతుండయి ఇప్పుడు పెద్దగా కొద్ది మనం బాధ్యతలు పెరుగుతు ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి కాబట్టి ఇంకా దాన్ని బట్టి మనం కూడా చేంజ్ అవు ప్రత్య ఒక్క ఫేజ్ లైఫ్
స్వార్థాలు కూడా ఎక్కువ అయిపోయినాయి అండి అందరికి స్వార్థం ఎవరి స్వార్థం వల్ల చూసుకునేది అట్లా ఈ కాలంలో కలిసికట్టుగా అవునండి ఇంకేంటండి హలో హలో ఇంకేంటండి చెప్పాలి మీరే హలో వినిపిస్తుందా అండి హలో మీరింకా ఏం చేస్తుండి హలో వినిపిస్తుందా అండి మీ స్కూల్ డేస్ లో ఏం చేసా వాళ్ళు ఇంకా